ఆ ఇద్దరు అక్కడ ఇద్దరు ఇక్కడ
ఆ నేను అబిదు ఈ హాస్టల్ చేస్తాము వీళ్ళిద్దరు ఈడ కూర్చుంటారని చెప్పిన ముందరే ప్రయాకేమి ఇబ్బంది అయినా యాడైన ఉంటాది లేే భరత్ ఏంటంటే లింక్ నాకు పంపీయాల అనేసి అన్నాడు సో లేదా వాడు రాడు అదెట్ట కూచ్చపెడతాము అ అన్నర్ లేడీస్ కదా ఎందు లే అనేసి మేము ఇద్దరం కూర్చున్నాం సుప్రజ నేను వాళ్ళిద్దరు ఆడ కూర్చున్నారు భరత్ ఈ హాస్టల్ చేసినాడు నేను ఈ మదలి ఖరీదు వచ్చిందంటా ఖరీదు వస్తానే వీడు లేసి ఎల్లిపోయినాడు నా దగ్గర కొచ్చనాడు చెప్పాడు నేను పో పోతా అన్నాడు యాడికి పోతావు అనేసి అంటే ఆ వెళ్ళిపోతాను రూమ్ కి ఎల్పోతా అన్నాడు ఏ వద్దు ఉండు మళ్ళ లాస్ట్ అడుగుతారు వీళ్ళు నలుగురు ఉన్నారా లేదా కన్ఫ్యూ అడుతారు ఉండు అని చెప్పి ఏం ఖరీదు వచ్చింది ఆయన పోతననేసి అన్నాడు సర్లే పో తిరుగు యాడన్న బయటికి పో మల్ల రా టువల్ కి అని చెప్పిన
ఆ
సర్లే ఎల్నాడు లెవెన్ ఫార్టీకి వచ్చి నేను పోతాయి ఇంగ ఎంసేపు అన్నాడు ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఫిఫ్టీన్ మినిట్స్ ఆగు చెప్పేసి పోదువు అని చెప్పింది ఇంక సర్లే అని కూర్చున్నాదండ బయట అంట అందులో నీలిమ వచ్చి క్లాస్ తీసుకునిందంట లోపల చేసుకుంటా ఉన్నాడు పాపం భరతయితే చేస్తాడు అన్ని వాడు భరత్ ఏంది యోరు రాలే భారత్ చూపించుకోడానికి వాడు బయట కూర్చొని రాయలేడంట ఈ హౌస్ల్ చెప్పి ఎన్నైనా చేస్తానని ఇది చేయలేదులే అనేసి అన్నారు సర్రేలే ఎట్లయితే ఏముంది ఎవరి కన్వీనియంట్ వాళ్ళది అనుకోని నేను ఉన్నిలే అని చెప్పా ఇప్ కానీ వాళ్ళు ఏ హాస్పిటల్ వేస్తారు ఓన్లీ ట్రీట్మెంట్ బెడ్ సిక్స్ వేస్తారు
అవునా
పెట్టరు
ఉమ్
ఇప్పుడు కాకపోయినా మళ్ళ పైన వాళ్ళు చెక్ చేసినారు అంటే ఇబ్బంది అయిపోతాది వీళ్ళు చెప్ ప్తే వినడంలే సుప్రజా వాడు
ఉమ్
ఈ ఏమంటాం సర్లే చేయ్ కావడం ముఖ్యంలే అనుకోని నేను
ఆ మళ్ళ చూసుకుందాం ఇంక ఎట్లా లాస్ట్ డే లేరా
మ్మ్ అంటే మే మే టెన్ మే టెన్ తర్వాత నేం మేము ఎవరు పోం అస్సలు
మీ అదే నేను అన్నా జూనియర్స్ కదే చెప్పిన మీరు త్వరగా ఒకటి రండి అనేసి చెప్పినా
అంతే జూనియర్స్ వెల్తా ఏమైన చేసుకొని సావుపోండీ అనాలా ఇగ
ఉమ్ అదే ఏమంటే మనం అప్పుడప్పుడు పోయి కనిపిస్తా ఉంటే ఫ్యాకల్టీకి సైన్ పెట్టాలీ కదా మళ్ళీ మొకాలు చూ
అవునవును అంటే లాస్ట్ ట్వెల్వ్ కి పోయి ఐదేనాయిని చెప్తాం అంతే
జూనియర్స్ కి చెప్పాలి మీరు వెళ్ళకండి
ఊ ఆ ఎట్లా ఎళ్లకండీ వాళ్ళ కూడా అటెండెన్స్ ఉండాలా శశీ టూ మంత్స్ కి సైన్ కావద్దు
అవును ఆహా నేను చెప్పేది ఉన్నీ ఇప్పుడు మే కి స్టార్ట్ అయింది అనుకోరా
ఆ
జూన్ వరకు ఉంది వాళ్ళకి టైం కనిపించడానికి మనకట్ట కాదు కదా సైన్కి అట్లీస్ట్ ఒక టూ వీక్స్ ముందన్న మన మనము
కాదు నా నాన్న నేను అనేది ఏంది మళ్ళా సైన్ చేసుకునేటప్పుడు వాళ్ళు డేట్స్ చూస్త చూస్తారు ఈ డేట్ నుండి ఈ డేట్ ఎప్పుడు
అవును ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నీకు గైనిక్ లో మాత్రమే కదా అటెండెన్స్ వేయించుకోవాల్సింది మీగత వాటిలో అన్ని పని అంత లేదు కదా ఆ నేను అట్లా అంటున్నా కావాలంటే గైనిక్ గైనిక్ లో ఇది అప్పుడ ఏం అప్పుడు అట్లా చేయాలి అప్పుడు సరే వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పమను ఏమి
అదే నేను చేప్తునా వాళ్ళు కూడా వస్తాన చెప్పి పనీ అంత వాళ్ళ చెపిచి
ఆ
ఊకె కూర్చొని ఉంటే సరిపోది
మిగతా వాటిలో అట్లా ఏముండదు మిగత వాటిలో వాళ్ళతో పని చేయించినా అటెండెన్ మనం వేయించుకోవచ్చు
చేయించుకోవచ్చు జనరల్ మెడిసన్ కాబట్టి ఒక సర్జికల్ కాబట్టి ఎవరిన్నా కొంత దబ్బ పోతు
ఆ
కానీ మనకు కూడా ఏదైనా వర్క్ ఉంటే బాగుంటది ఈ పొద్దు నూకులు ఈ పంచాయతీ కాకుండా
ఏముంది లేరా ఇంక అయిపోయింది గాని
అమ్ అండి నెక్స్ట్ వచ్చే వాళ్ళకైనా గాని కొద్దిగా చదువుకునేదాన్ని ఏంది ఊరికే వన్ ఇయర్ వేస్ట్ టైమ్ వేస్ట్ అన్నట్టు ఏదన్నా అనుకోను
ఊమ్
అఓ
ఇంకేం రా
ను ఏడికి పోతావ్ మళ్ళీ ఇయర్ అయిపోయినాక
ఇంటికి వెళ్తారా ఇంటికెళ్లాాక కొంచెం ఆ రెఫరెన్స్ అంటే ఒక అన్న ఒక డాక్టర్ ఉన్నారు లే మా ఊర్లో తెలిసిన వాళ్ళు ఒక అన్నని అడిగితే హైదరాబాద్ లో ఉన్నాయిలే ఫార్మ్ డి రిలేటెడ్ జాబ్స్ నేను చూసి చెప్తాలే అనేసి అన్నాడు
ఆ ఇది చేస్తున్నావు కదా రీసెర్చ్ కోర్సు
నేన అనేది ఏంటంటే ఆ డాక్టర్స్ తీసుకొని హైదరాబాద్ లో జరుగుతాయి కదా క్లినికల్ ట్రయల్స్ ఆడ క్లినికల్ కోఆర్డినేటర్ గా ఏమైన్నా ఛాన్స్ ఇస్తారేమో ఊ అంటే రికమెన్డేషన్ ద్వారా రిఫరెన్స్ ద్వారా అంటూనా అట్లా అడుగుదాం అనేసి సి ఉన్నిన్న
హైదరాబాద్ కే పోతావా
ఆ హైదరాబాద్ లో తెలిసిన ఉన్న వాళ్ళు ఉన్నారంట అంటే అంటే మే మా దాంట్లో డాక్టర్స్ ఉన్నారులే హుమ్ హైదరాబాద్ లో ఉంటాయి నీ కోర్స్ అయిపోతే ఒకసారి నాకు వచ్చి కనిపించి మన నాతో మాట్లాడనేసి ఒక ఆయన అన్నాడు
ఆ
ఇంక అపోతే ఫస్ట్ ఆయన అడుగుతారు సార్ ఏ రోల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఆయన లేడంట వేరే ఊర్లో ఉన్నాడంట ఒకసారి సారి డక్ట్ వె మాట్లాడితే బాగుంటంది కదా ఫోన్ లో కన్నా అని అయిపోయిన తర్వాత ఫస్ట్ అదే పని చేస్తా ఆయన నళ్ల్ కలిసి ఏమేమి ఉన్నాయి రోల్స్ అని అడుగుతా ఇంకా వీ మనకి రిలేటెడ్ కాకపోయినా వేరే ఏమున్నాయ అకో అది అడుగుత క్నికల్ ట్రయల్స్ లో ఇట్లా ఉన్నాయంటే అప్పుడు ఏమన్నా ఉ అే తెలిసిన వాళ్ళుంటారు కదా అట్లా అట్లా లింస్ ఉంటాయి కదా అట్లా ట్రై చేయడిని అడుదాం అనేసి నా ప్లాన్ లో ఉన్నయిది ఎవరిక ఏం చెప్పలా
మే వద్దునే ఫస్ట్ చేసి ఎక్కువ శాంతంగా మళ్ళీ చూసుకోవచ్చు ఆయన ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా
అందుకే నేను ఎవరికి వంశీకి కూడా ఏం చెప్పలా అందుకే అదేమన్నా వర్కౌట్ అయితే అదేమన్నా ధైర్యంతో ఉన్నారా చూద్దాం అది ఆయన ఏమంటాడు అనేసి ఆ ఇది కూడా చదువుతున్నా ఇది అయిపోతుంది ఇంకా నెక్స్ట్ మంత్ సిక్స్ కి అయిపోతుంది ఇంకా
ఆ బాగా నేర్చుకోవాలి ఎట్లా వాడు వాళ్ళు రిఫర్ చేస్తారు ఇంటర్వ్యూస్ అటెండ్ చేయిస్తారు కాగానీ
ఆవి కూడా పెడుతనే ఉన్నాడు అటెండ్ అవ్వండి అనే చెప్తా ఉన్నాడు
మరి అవుతానావా
ఆ చేస్తనా అంటే ఇంటర్వ్యూస్ అంటే అంటే ఇవి రా ఇంకా తీసుకుంటలేదు బల్క్ గా తీసుకోవట్లేదు కొన్ని కొన్ని మాత్రం మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు కొ చేస్తున్నా చేస చేస్తాన్నా ఆ ఆ
నా ఏం ప్లాన్ లేదు చక్కగా
ఆ ఏంద చెప్తున్నా
మంది ఏం ప్లాన్ లేదు
ఉ అరే ఎవరో ఒకరు ఏదో ఒక దాంట్లో అయిపోతూ ఉంటే వెళ్ళొచ్చు లే ఏం కా కాదు న న ఆట అే నువ్ పివీ సెలెక్ట్ చేసుకోవ ఊరికే బెస్ట్ పని సిస్టమ్ ముందు కూర్చొని హాయిగా చేసుకోవచ్చు క్లినికల్ ట్రయల్స్ంటే ఇంకా సైట్లకి వెళ్ళాలి అది ఇది ఇబ్బంది పడతావు ఆయనా ఎవరు అసెంచర్ లో కొట్టాడు కదా నీలేష్
ఆ
అట్లా నిదానంగా అయినా మంచి కంపెనీలో తీసుకున్నాం అనుకో బాగుంటది ఊరికే
ఆ
ఆ ఇంకా మీ ఆఫీస్ కి వెళ్ళి ఆఫీస్కి రావడాలు కావాలంటే ఆ ఇబ్బంది అయినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకోవచ్చు
ఆ
ఇంకమే రా
ఆ ఒకప్పుడు శస చేసుకోవాల అనుకోనిన్నా ఇప్పు సగ మొదులేసి ఎంఎస్ఎల్ నేర్చుకుంటా ఒక మనీ తర్వాతయినా మెడికల్ సైన్స్టెన్షన్ అదేదో బాగుందంట కొద్గా చూసి ఏలో ఇంతవరకు అయింది నాకు ఎట్లుంది తెస థట్ అలు బ్రెయిన్ లో ఇంతరకు అయిందిదా వరకు వచ్చేన అట్లే వెళ్లిపోతా అలే ఏదోటిస్తాదులే అనే ఏనా బ్రెయిన్ లో ఉన్న మైన్తో అది మారాలి మైండ్ సెట్ మనమ ఏదోటి చేసుకోవాలని మైండ్ సెట్ లేదు ఇంతవరకు జరిగినాయి కదా నాకు సన్మయం లే జరిగిపోయినాయి అన్ని వస్తా నయి నా దగ్గరకి ఇది కూడా వస్తుంది లే అన్నట్టు ఉన్నా
ఆ
అద్దు
ఏదో ఒకటి అయితే ఉంటది లేదా ఆ ఇ కేమరా మరి
ఆ అయినా అన్నము
ఆ ఇందిరా ఆహా ఇంకా లేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇంకొంచెం ఉంది ఆల్మోస్ట్ అయిందానను ఆ
మన అడిగిన భరత్ని
దేని గురించి
మనీ
మనీ అడగల ఇంకా
మీ టిచ్చర వేస్తాను అప్పుడు కా వచ్చి నన్న అనుకోసుకొని అడుగు
టూ త్రీ డేస్ ఆగ అడుగుతారా వంద్ దగ్గర ఇ పళ్లి
నేను చెప్పలేదా దసేసి నువ్వేం ఇప్పుడు ఇప్పుడు ఇ అని అడగొద్దు నాకు ఇట్లా అవసరం ఉంది త్వరగా ఇ ఓ అని అడుగు నేను చెప్పిన అర్థం కాలేదా నీకు మనషిలాకి చెప్పిన చెప్పినానా లేదా ఇప్పుడు ఒక దగ్గర బ ఒక ఒక దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు అడిగినాం అనుకో అంటే మన దగ్గర ఎప్పు ఇప్పుడు ఉండేది కాదు కదా మన దగ్గర ఒకసారి ఉండదు ఒకసారి ఉండదు లేనప్పుడు అడిగితే కూడా ఉ ఉన్నప్పుడు నీకు ఇచ్చేదానికి అరేంజ్ చేసుకుంటాడు వాటి దగ్గర ఉన్నప్పుడు అంటే వాడు ఆల్రెడీ వేరే దాన్ని చూసుకునింటాడు మనీని తిరగాలో ఏదో చేయాలన్నా అని అప్పుడు ఎట్లా సవ్వు అనేది అందుకే అంటే ముందే చెప్పాలా మనమైనా కానీ ఎంత క్లోజ్ అయినా కానీ మనీ మ్యాటర్కి వచ్చేసరికి నీకు ఇవ్వాలన్నా నీకు కావాలన్నా ముందే చెప్పి పెట్టాలి అప్పుటికప్పుడు అడిగితే ఇచ్చేదానికి ఎవ్వరు ఉండు నంటది
ఆ
ఎందుకు ముందే చెప్పు రే అంత లే లేన కూడా అమితే మళ్ళా ఖరీదాంత ఏ ఏందిది ఏ ప్లాన్ చేశారా చెన్నైకి
వాడు అదే అన్నాడు వంశీయుడ లేనవాడు అంత తగ్గిస్తే ఆడరా వాడు ఏ ధరంత చే చేయాలనుకుంటన్నాడు నీకన్నా కొంచెం ఉందా నువ్వు లేవని ఇస్తా న్నావు వాడు ఏ ధర్రంతో అట్లా చెప్తాడ రా వాడు అనేసి అన్నాడు వాడు
మానగా ఈ రోజు అడుగుత
అడుగుతా
న ఏమిని నుయయస్ల్ నకురా
అడుగుతారు ఎందు కడు వరు ఆ ఎవరికే డబ్బులు ఊరికే రావుగా
ఆ మరి ఓరు మూసుకొని అడుగు అడిగి ట్ పెట్టకపోయినావా నాకు ఇం మట్టి వేస్తరేస్తట్నే వచ్చ నాక
నేనైతే అడగా అడుగుతారా అడుగకుండా అయితే ఉన్నాను
అ అడుగు ఈ రోజే అడుగు మళ్ళా ముహూర్తం ఏం అవసరం లేదండి
ఈవినింగ్ ఎట్లా పిలుస్త అదే వస్తాడులే వాళ్ళు
ఉ అదే చెప్పు నువ్వేం నిన్న గట్టిగా అడగమని చెప్ప అట్లా హార్ట్ గా మంచిగానే ఇట్లా అవసరం ఉంది అడుగుతున్నారు
తీసుకున్నామని ఆ ఫెండ్ దగ్గ తీకున్నారు ఆ ఫ్రెడ్ అడు చెప్తున్నాడు వాడికి అర్జెంట్ కావాలంటా అదే నువ్ ఇస్తే వాడికి ఇద్దామని అనుకుంటున్నా అనే చెప్తా
అంతేలే ఒక టూ డేస్ లో ఇవ్
వెంటనేం లేదు అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ లో ఉంటే చూడరా అడి కిద్దాము అనేసి అడిగినాడు అనే చెప్తా
ఉ ఎందుకంటే ఈ పంచాయతీలో నేను ఆల్రెడీ చేసిన ఇప్పుడు నేను అనుభవిస్తా నా నువ్వు పడద్దు అదే చెప్పేది
నేను ఆల్రెడీ పడిన లేదా చాలానే పెట్టినా అంతకు ముందే
తు ఎదవ ఏమో అదిని దగ్గర నింది ఉన్నాము అంటే మానకు
అవన్నీ ఉంన్నాము అంటే అప్పుడప్పుడు కొంచెం అక్కతో ఇప్పచ్చుకుంటుండే అప్పుడు నాకే కావాలక్క అని చెప్పి ఇప్పించుకుంటుండంది
ఆ
ఆ
మరి అప్పుడు పెట్టి ఇప్పుడు పెట్టి ఎందుకు నాన్న ఏ మన దగ్గర కుప్పలు సరే చేసి బాయ
ఆ సరే
మల్లా చేస్తా